హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయ్ అండి బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారండి
బాగున్నానండి తిన్నారా అండి
ఆ తిన్నానండి
ఓ
మీ ఏమైనా సోషల్ మీడియా గురించి అవ అగాహణ ఉందా అండి
ఆ అండి ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఎవరికి తెలియదు చెప్పండి చిన్న పిల్లల నుంచి ముస్లిం వాళ్ళ వరకు అందరూ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు వీళ్ళు లేదు అని లేదు ఇంతకు ముందు మన అమ్మ వాళ్ళ ఏజ్ లో వాళ్ళు యూజ్ చేస్త వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మన ఏజ్ లో మన అమ్మమ్మ వాళ్ళు కూడా యూస్ చేయడం చూస్తున్నా సోషల్ మీడియాని
అవునండి అది కూడా నిజమే అండి ఏజ్ లిమిట్ లేకోకుండా చూస్తున్నారు
మ్మ్
అండ్ దాని వల్ల చాలా చాలా మంది బాగుపడుతున్నారు అండ్ చాలా మంది వీడియోస్ అంటే డిఫరెంట్ అంటే యూజ్లెస్ వీడియోస్ ఉంట కదండి అలాంటివి కూడా చూసి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి దాని వల్ల
అవునండి ఇప్పుడు మనకి సోషల్ మీడియా మంచికి ఎలా యూస్ అవుతుందింటే ఏదైనా ఒక పర్సన్ లో లో ఉండి ఆ పర్సన్ కి ఏదైనా హెల్ప్ కావాలంటే సోష సోషల్ మీడియా దగ్గర నుంచి హెల్ చేస్తరు చూడండి అలాంటి దాని కి యూజ్ అయి తర్వాత ఎవరిదైనా టాలెంట్ న్యూగా టాలెంట్ ఉంటది చూడండి వాళ్ళ టాలెంట్ ని బయటి కి తీసుకురానికి యూస్ అవుతయి
అవునండి అది కూడా నిజమే అండి. అండ్ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుందండి.
ఉమ్ ఇంకా ఇంకా, అదే సోషల్ మీడియా నుంచీ, ఆ బ్యాడ్ ఏదంటే ఒక ఫొటోస్కి కానీ మాఫ్ చేయడం, తర్వాతా అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి యూస్ చేయడం. తర్వాత లవ్ నేమ్ తో ప్చ్ ఏమంటారు లవ్ నేమ్ తో మోసం చేసి అమౌంట్స్ తీసుకోవడం. ఇవన్నీ చాలా చూస్తున్నాం. సైబర్ సైబర్ క్రైమ్స్.
అవునండీ. ఇన్ఫర్మేషన్ తీసుకొని మిస్యూజ్ చేయడము. అలాంటివన్నీ చాలా జరుగుతున్నాయ. అమ్మాయికి సేఫ్టీ లేకుండా వెళ్తుందండి. రీసెంట్గానే డెల్లీలో ఒక విషాదం జరిగింది మీకు తెలీదా అండి ఈ విషయం.
ఏ విషయం అండి.
రీసెంట్ గా డెల్హీలో ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తుంటే ఏసీ బస్సు లో అండి స్లీపర్ బస్సు లో సో అమ్మాయినీ ఆ అంటే మిస్బిహేవ్ చేసి రేప్ చేసి చ అలా చేయడం జరిగిందండి.
ఓకే
ఆమ్ సో అట్లీస్ట్ బస్ లో ట్రావెల్ చేసినప్పుడు కూడా అమ్మాయికి సేఫ్టీ లేకపోతే, ఇంకా అమ్మాయి ఎవడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటదండి.
అవునండి ఇప్పుడూ. తర్వాత అలాంటి జరగడం వల్ల లైఫ్ లో ఆ అమ్మాయి ఇంకో అసలకి కోలుకోలేదు ప్లస్ ఇంకొకరికి ధైర్యం రాదు ఒంటరిగా వెళ్ళడం.
అవునండి ఆ రీసెంట్ గా ఎదొ పోలీసులు నవ్వారు అని చెప్పేసీ ఏదో ఆ వీడియో వైరల్ అయింది కదండి చూసారా అండి మీరు
ఆ చూసానండి ఏంటంటే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి మర్డర్ కేసు లో పోలీస్ సూసుకుండా ఆ నవ్ వ్వారు అని చెప్పేసి సీరియస్నెస్ చిన్న సెన్సిటివ్ విషయం కదా ఆ విష వాళ్ళు నవ్వారు అని చెప్పేసి తమిళనాడు లో జరిగిందీ. తమిళనాడు రీసెంట్ గా విజయ్ విన్ అయ్యారు కదా సీఎం అయ్యారు. అయిన వెంటనే వాడిని సస్పెండ్ చేసేసారు.
ఓకే అలా జరగాల్సి సిందే లేదండి. చిన్న పాప కూడా వాళ్ళు అంత సీరయస్ తీసుకోకుండా, వాళ్ళు అలా నవ్వడం చాలా తప్పు కదండి మరి.
నిజమ కదా అండి అసలుకి ఎంత చిన్న విషయం వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారు ఎంత బాధపడింటారు
అవునండి
పేరెంట్స్ నా పిల్లల్లో దాంట్ ఏదనా మంచిగా చేస్తారని వాళ్ళు ఎంత వెయిట్ చేస్ టుంటారు
చాలా అంటే చిన్న చిన్నప్పటించి పెంచుంటారు కదా ఇంకా తల్లిదండ్రులకె ఆ బాధ ఎలా ఉంటది అనేది తెలుసండి పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఇంకా
అ అదే కుద
అవునండి
ఉ
మీకు మీ మీ అమ్మ నాన్న న్నా అంటే అంటే ఇద్దరులో ఎవరి ఇష్టం అండి ఎక్కువగా
అమ్మ అలాన్న అంటే నాన్న ఎక్కువ ఇష్టం
హ
అమ్మతో టైం ఇష్టం నాన్నతో ఉండడం ఇష్టం
ఓకే
మా నాన్న ఎక్కువ ఇస్ట్ నిజమండి అమ్మతో మాట్లాడటం ఇష్టం
అ
దాడి తో ఉండడం ఎక్కువ ఇష్టం
ఆ నాకు అయితే అమ్మ తిట్ల అంటే ఇష్టమండి ఎంజాయ్ చేస్తా తన అమ్మ తిడితే బట్ డాడీ తిడితే ఎంజాయ్ చేయను ఏడిప వస్తుది అనమాట
అంతే కదండి అమ్మా ఎన్ని అన్నా తిట్టండి ఏమన్నాన్ని హ ఏం లేదు లైట్ అనుకుంటాం నాన్న ఏయ్ అంటే ఒక్క మాట చాలు
ఆ అవునండి అందుకే ఫాదర్స్ ఎప్పుడైనా సరే ఆ అబ్బాయి పుడుతున్నారు అనింటే లేదు అమ్మాయే కావాలి అని కోరుకుంటారు కదండి చాలా వరకు
అంటే నాన్న వాళ్ళకి అమ్ అమ్మాయిలు వాళ్ళ మమ్మీస్ ని చూసుకుంటారు అని చెప్పేసి ఎక్కువ ఇష్టం
అవునండి
అ
ముందు వేరే ఎవరైనా కూడా తక్కువే అని అనిపిస్తుందండి
హ్మ్
ఏంటండి టయర్డ్ గా ఉన్నారు
టైర్డ్ అంటే టైం అయింది కదా ఆ అ అదొకటి తర్వాత మార్నింగ్ నుంచి ఫోన్ చూసి చూసి చూసి హెడ్ఏక్ ఎక్కువ అయిపోయిందండి
అయ్యో
మనకి టైం ఉన్నా అది చూస్తాం టైం లేకపోయినా అదే చూస్తాం కదా
అవునండి
ఇప్పుడు నిద్ర రాలేదని చెప్పేసి ఫోన్ చూస్తాం ఎందుకు ని ఇ తరుదండి ఫోన్ చూడడం వల్ల నిద్ర రావు మీరు మీరేమండి అంతగ్గాయ కాళ్ళనొప్పులు
లేదండి ప్రెస్ చేసుకుంటున్నానండి కాళ్ళ అన్ని ఇప్పుడు
అవునా
హ
ఏదన్నా బరు ఉండే వస్తువులు పెట్టుకోండి
నేను బాగా తింటా అండి ఎవరు గ్రహిచ్చరు నేను తినేది
ఎవరు గ్రహించడం లేదంటే మీరు చాలా మంచిగా ఉంటారన్నమాట అయితే
మంచిగా ఉండడం అంటే
అంటే ఎలా అంటే ఆ వీక్ గా కనిపిస్తా ఉండింటారు బయటికి అందుకు అందరు అలా అంటుంటారు ఎవరు గ్రహి డ కాద
అలా ఏం లేదండి నేను ఫుడ్డు బాగా తింటానండి కానీ ఎందుకు ఇలా ఇలా పెయిన్స్ వస్తుందో ఏమో అండి
ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మనం ఎప్పుడూ బాగుంటామండి ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి
నేను ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మెంటలీ స్ట్రాంగ్ గానే ఉన్నాని నేను అనుకుంటున్నా బట్ ఫిజికలీ నాట్ అని నేను అనుకుంటున్నా అండి
ఫిజికల్గా ఫిజికల్గా బాగుండాలి అంటే మెంటలీ స్ట్రాంగ్ నే ఉండాలి మీరుమంటున్నారు నేను మెంటల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నానుని మళ్ళీ ఫిజికల్ గా ఎందుకు వీక్ అయిపోతున్నారు
మెంటలీ స్ట్రాంగ్ గానే ఉన్నా కానీ నా బాడీ అంటే ఎలా అంటే ఏదైనా చిన్నవి తగిలినా కూడా తట్టుకోలేను చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట సో దానికి కూడా నేను ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాండి ఏది తగిలినా కూడా స్ట్రాంగ్ గా ఉంది ాలి అని మోడల్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా
ఇప్పుడు మీరు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తగిలింది తగిలింది అని దాని గురించి ఆలోచిస్తే మీకు అలాగే అనిపిస్తుంది మనం లైట్ గా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏదైనా తగిలినా ఏం కాలేలే ఏం కాలేదులే చిన్నదేలే అని అనుకు న్నాం అనుకోండి అప్పుడు మనకు అంత పెయిన్ అనిపించదు
అవునండి
ఉ ఇంకేంటండి కజిన్స్ బాగున్నారా కజిన్స్ ఎవరైనా ఉన్నారా మీకు
ఆ కజిన్స్ ఆ ఒక ఒక తన్ సారీ ఒక ఒక పాప ఉందండి
ఓకే మీరు మీ సిస్టరా
అవునండి మా పెద్దమ్మ కూతురు
హ
తను సేమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది తను రీసెంట్గానే జాబ్ వచ్చిందండి తనకి
ఆ చాలా అ అదృష్టం అండి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలంటే
డిగ్రీ చేసిందండి అండ్ బైపీసి తీసుకున్నది అన్నమాట తో
ఇప్పుడు బీటెక్ చాలా తక్కువ
అవునండి డిగ్రీ చేసింది బైపీసి చేసింది ఇంటర్ లో సో కాలేజ్ లో జాబ్ వచ్చింది అండి తనకు
ఓకే
ఉమ్ తను చదువుకుంటూ జాబ్ చేస్తుంది అన్నమాట అంటే ఫర్దర్ గా చదువు కోవలని కుంటుంది బట్ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయలేకపోతున్నారు అనేసి ఆ కాలేజ్ లోనే చదువుకొని అక్కడే వర్క్ చేయాలని పిక్స్ అయిపోయింది అయిపోయిదండి ఇంకా
ఆ చెప్పాలండి ఇంకెమి విశేషాలు
చెప్పాలండి
అవును బాగా తిని మంచిగా హెల్త్ అంత చూసుకోండి ఓకేనా
ఓకే అండి
ఉమ్
మీరు కూడా బాగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి
థ్యాంక్ యూ అండి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి
ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ బాగా ఖుషీ ఖుషిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందిండి లయిట్
అంటే సంటైమ్స్ ఎలాగే అండి నేను కొంసేపు మూడ్ ఆఫ్ లో ఉంటాను కొంచసేపు ఆ నార్మల్గా ఉంటాను అంతా నా డిపెండ్ అవుతుంది నా మూడ్ మీద
ఆ ఓకే అండి
బాయ్ బాయ్